ఆ అక్క బాగున్నారా అక్క
ఆ బాగున్నాను
ఏం చేస్తున్నారు
నేనా జియో హాట్స్టార్ లో ఒక షో చూస్ తవున్
ఏం షో వాయిస్ బ్రేక్ అవుతుందిక్కడ
సిగ్నల్స్ లేవనుకుంటా ఇప్పుడు ఇనిపిస్తుందా
ఆ ఇనిపిస్తుంది ఆ హలో కొంచెం సిమిలర్ గా ఉంది నీది సునీతది వాయిస్ ఏం చేస్తన్నారు ఆ హా లేదక్క ఇంకా రే ఫెస్టివల్ కదా పూలలుతా ఉన్నాంట
అల్లినవే కొన్నుకోవచ్చి గదా
అదయితే రేట్ ఎక్కువ ఇంక ఖాళీగానే ఉంటున్నాం కదా కొంచెం చి చిక్కగా కట్టుకోవచ్చు కదా మన అయితే ఏం సిరీస్ చూస్తున్నారు
సిరీస్ కాదు మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్ వస్తుంది కదా
ఆ ఓకే
పుల్స్ది
ఆ
ఇది జియో హార్స్టర్ లో వస్తుంది అది చూస్తా ఉన్నా
తమ్ముడు ఉన్నాడా ఇకా మై గాడ్
పిన్ని కొడుకు
ఓకే అదే ఇంతకు ముందు బాగలేదని చెప్పి హాస్పిటల్ల్లో ఉన్నారు
ఆ పిన్ని కొడుకు
అ
నేను ఇంకా ఆ అమ్మాయి రికార్డ్ రాయమని చెప్ పింది అది చెప్పడానికి ఫోన్ చేసిందేమో అని ఎత్తా లేకపోతే నేను అది చూస్తా ఉన్నా సబ్జెక్ట్ టెం చెప్పలా ఫొటోస్ పెడతాను అన్నది పీడిఎఫ్ పెడతా అన్నది ఇంతవరకు ఏం పెట్లా
ఆ ఇంకా ఉంది లే జూలై లో రికార్డ్ సబ్మిట్ చేసేది
ఉ చాలా ఉంటద్ది రాసి అం అంటే సరే ఒకటి ఇచ్చేసి పో రాసేసి తెస్తాను అన్న ఇంతవరకు చెప్పలా వారం అయితా ఉంది
మీరేం చదువుకున్నారు
నాదా బీటెక్ అయిపోంద్రా
ఊమ్ ఆ వినిపిస్తుంది అక్క ఎప్పుడు ఈ ఇయర్ ఏ నా ఐపోయింది నీది లేదు లేదు వాళ్ళకి స్ట్రైట్ రూమ్ మాది నేను హాస్టల పిల్లా పీజీ కదా
అక్కడ హాస్టల్ ఉందా
ఆ నేను కాలేజ్ హాస్టలే ఆ ఇప్పుడు ప్రెసెంట్ ఇంటికి వచ్చున్న నెక్స్ట్ సెమ్ లో ఫోర్త్ ఇయర్ లో బయ్ కెలా
అప్పుడు సిక్స్ మంత్స్ ఏ అంట కదా మళ్ళీ ఇంటర్న్షిప్ ఫైనల్ ఇయర్ లో ఒక సెమ్ ఏ కదా ఎగ్జామ్స్ ఉంటది
ఊ అదే జులై లాస్ట్ల సమ్ సీ ఆ మేలో కాదు మేలో నుంచి సమ్మర్ హాలిడేస్ ఇంటెర్న్షిప్ ఈ సేమ్ అయిపోయది ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో అయిపోద్ది
ఊహు
జులై లాస్ట్ నుండి ఫస్ట్ వీక్ వరకు ఎగ్జామ్స్ ఉంటాయి ఇంటర్న్షిప్ టూ మంత్స్ అన్నారు ఇండస్ తీసుకొని పోతా అన్నారు ఇండస్ట్రీకి తీసుకోపోతారో లేద్
టూ మంత్స్ ఏనా సిక్స్ మంత్స్ పెడతారే మావులుగా సిక్స్ అయినా ఫైవ్ ఊ లే తే అంత బ
టూ మంత్స్ టూ మంత్స్ ఏ అంట అంటే ఫోర్ మంత్స్ తిరికి చదువు క్లాసెసు టూ మంత్స్ ఇంటర్న్షిప్ ఉ
ఆహా ఇంటర్న్షిప్ చూసుకునేటప్పుడే మంచిది చూసుకోండి ఒకవేళ మీకు అది బెస్ట్ అనిపిస్
అస్సలు ఏమో పంపిస్తారో లేదో డౌటే మాట్లాడాలా అంట సార్ తో అందరు ఇంటి దగ్గర ఉన్నారు అందరు వస్తే
ఊ వాళ్ళు పంపించకపోయినా మీరు కొన్ని ఏదైనా కనుక్కుంటా అంటే మేము ఇలాగ వెళ్తాము మాకు ఇలా ఉంది ఆపర్చునిటీ అని చెప్తే పంపిస్తారులే
ఏం లే సార్ వాళ్ళే మాట్లాడతా అంటున్నారు వాళ్ళు మాట్లాడే నమ్మకం లేదు
వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి వాళ్ళ కనెక్షన్ ఉం టది అప్పుడు వాళ్ళు వాళ్ళు మనీ త అట్టట్ట చెప్తారు
ఇప్పుడు ఇంటర్న్షిప్ చేయిచ్చారా మా సీనియర్స్ కి ఇంటర్వ్యూ జరిగింది పార్షాలిటీ చూపించి ఎవర్ ఫేవర్ గా ఉంటారు కదా స్టూడెంట్స్ అట్లా సెలెక్ట్ చేపించి అసలు పూర్ ఈ సప్లి ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేచ్చి టాపర్స్ నెమో వదిలేసారంట
అందుకే వాళ్ళు చెప్పింది చేప్ పోయమంటే ఇంక అంతే
మరి దార్నమయి అంటే ఫస్ట్ నుంచి కష్టపడిచదివి సప్లిన్ లేని వాళ్ వాళ్ళ పరిస్థితి ఏందే వాళ్ళనసల్ కనీసం సెలక్పో ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళను కూడా సెలెక్ట్ చేశారంట
అప్పుడు ఎందుకు జదివామా అనిపిసది దూల
ఆ ఎంత బాదుంటది కష్టపడి చదువుకోని వాళ్ళు
ఉమ్
అసలు కాలేజ్ లో అటెండెన్స్ లేని వాళ్ళని కూడా అంటం. అబ్బాల్ని అయితే
ఉమ్ అది ఓల్కె తగులుతాది ఏదో రోజు ఏదో ఒక రూపంలా అలా చేయ్యకూడదు పిల్లకల్ చదువుల విషయంలో వాళ్ళు ఇప్పుడు ఒక ఎగ్జామ్ అంటేనే మనంశ పడి యే అది బట్టి బట్టి ఇది బట్టి పెట్టి నేర్చుకొని ఎతు చదుకున్ని
ఆ ఆ సరే
వాళ్ళేం జెస్తారు ఇప్పుడు పాస్ అవునోళ్ల బోయళ్ళకీ ఏం తెలుస్తద తెలి
ఏం మా కాలేజ్ లో అయితే బేసిక్ నాలెడ్జ్ గుడా ఉండదు మాక్ కాలేజ్ నుంచి పోయే వాళ్ళకి ల్యాబ్ నాలెడ్జ్ లేదు. మన కడ ఏం ల్యాబ్స్ చెప్ ప్పరు ఇంక ఇండస్ట్రీకి పోయి ఎం చేస్తార్ ఆడ
ఆడ బోయ
మాకున్న నాలెడ్జ్ కి ఐటీ సైడ్ కి బోవడమే బెటర్ అ కోడింగ్ నేర్చుకొని
ఇప్పులేవ్ ఐటీ ఐటి జాబ్స్ ఎక్కువ
కోడింగ్ తీసుకోవాలి అక్క అవును
ఇప్పుడు నాన్ ఐటి ఎ ఎక్కువ ఉంది. కాపోతే అయి గుడా దొరకట్లే కొన్ని కొన్ని
మా ఇంకా నెక్స్ట్ వన్ ఇయర్ లో ఇంక ఎన్ని చేంజెస్ వొస్థాయే ఏమో
మీర్ ఎట్ట చేయొచ్చు అంటే ప్రింటర్న్షిపు అదంతా అయిపియాకా మీకు లి హాలిడేస్ వొస్తయి గదా అప్పుడు మీరు ఖాళీ ఉ
ఈ ప్లేస్మెంట్స్ మీద కొంచెమ్ అన్న హోప్ ఉనింది. అసల ఫస్ట్ టైం పెట్నా గానీ ఇప్పుడు ఈళ్ళు చే నాంత నమ్మకం
కాలేజీ వొళ్లతో బెట్టుకో గూడదు మనం ఇంకా నీకు ఇంకా సేమ్ అయిపోతదీ న్ ఇంటర్న్ షిప్ అయిపోద్దానంగా మీరు ఇంకా ఖాళీ ఉండుకుంటే ఏదో ఒక దాంట్లో కి జాయిన్ అయిపోయి ఇంకే ఏదన్నా నేర్చుకుంటది దీని వరకు జెసుకుంటా రెండు అటుతే మానేజ్ చేసుకుంట అన్ నేన అంటే ఏదో ఒకటి సెట్ అయితది.
ఉ
మీ ఇంట్రెస్ట్ అప్పుడు తర్వాత కోడింగ లేకపోతే ఇంగ ఏదైనా
అదే ఇది అయిపోతానేే ఎం హోమ్స్ ఇక్ ఓపెన్ కట్టేసి ఏదో ఒకటి చాయండి నన్నప్పచ్ స్టార్టింగ్ అంతే బిటెక్ లాగె ట్వంటి ఫైవ్ కెనే స్టార్టింగ్
ఉమ్ అయినా మీకు ఇంకా ఎక్కువ ఇస్తారు. ఇక్కడ ఉన్నాయి గదా మీకు క్క బీఫామ్స్ వల్ కంపెనీసా పోయి ఏదో ఓక్ వర్క్ చేసుకుంటే సరిపోద్ది అక్కడ ఏమో
అంటే జాబ్ ఏమో మా సీనియర్స్ కి ఆల్మోస్ట్ వొచ్చాయి తొందరగానే కానీ ఇండస్ట్రీస్ లో ఎవరు ఎల్లలే ఆల్మోస్ట్ ఐటీనే చూజ్ చేసుకున్నారు. చాలా తక్కువ ఇండస్ట శిస్ సైడ్ లో వెళ్లి
ఉ
ఇండస్ స్ట్రీస్ కొంచెం స్ట్రెస్ ఉంటది. ఆ జావ అది ఉన్నది కాదు అదిక ఆంటీ అంటే మాక్ కు వేరే వొస్తది ఇప్పుడు డిసీజ్లకి కోడింగ్ ఉంటద్ధి గదా
ఆ కోడింగ్ అంటాం గాని ఆ మాకి ప్రాక్ ట అట్లా మీకు కోడింగ్ ఎట్టుంటద్దో గాని అది అంత బట్టి పట్టాల్ల అంట నేర్చుకోవాలంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాం. వొచ్చినట్టే ఉంటద్ది మళ్ రాదు
అది టి దాగుతం ఉ ఆ హలో
హాలిడేస్ కి ఎళ్ళావా
ఆ బాగుంటది ఏమో సార్ పిలిచాడని ఏమన్నా ఫోన్ చేస్తాడు అని పోయింది.
సండేనే వదిలి పెట్టేసి వచ్చేసా నేను
అవునా ఉ మా కాలేజ్ అయితే మండే నుంచి ఉంది
ఉమ్
ఇంకేందై అయిపోయిన తర్వాత పోదామని అందులో మిడ్డ్ ఉంది అంటే మండే నుంచి
ఉహు
ఇగ చూసుకోవాలి రేయ్ మొత్తం ఉంగది జత కాలి
అయ్య అటు ఇటు అయినా గానీ సేమ్లో దెబ్బ తీస్ ది ఎక్స్టర్నల్ లో
అది దేండిట్లో యావరేజ్ తీసి దేంట్లో ఎక్కువస్తాయ్ ఎస్తారంట
ఉహ్
ఓయ్ ఓయ్
నా బిడ్డ అర్ధరాత్రిలో జాదువుతాది ఒక నైట్ ల్యాప్ పొద్దు జదువుకోని పోతా ఉంటంది అదేం చదువు
ఉహు సై హేడింగ్స్ ఆడ నిజంగా చదివి రాస్తే ఆ పాస్ అ ఇట్లా మెమో
ఆ అది చదీవాంట చదివాంట లేదు చదవలేదు ఎవరు చదవాల నేన్ కూడా చదవ అంటది ఎవరు చదివితే నీకేమి ఏద ఒకటి కొంచెమైనా చదువు ఒక యూనిట్ అనే చదువుకోమ ఆహా అట్ట చదవదు పొద్దు చూసుకోపోతానం రేపే ఇప్పుడు ఒక గంటలో ఎగ్జామ్ ఉందంటే అప్పుడు ఏం ఎక్కుంతుంది బుర్రలోకి
అస్సలా ఇంగేమ్ టెన్షన్ ఏం చేస్తాం
మాకైతే మిడ్డిక్గాని సెమ్ ఎగ్జామ్స్ మీరు ఎట్ట ఇప్పుడు ఎ సెమ్ ఎగ్జామ్స్ రాసేదప్పుడు ఏలి ఆ రూమ్స్ ఎతుక్కోవాలి దా మిడ్డే ఎగ్జామ్ గూడా
ఏ కాలేజ్ అక్క బి బిటెక్క ఆహా
ఆ మిడ్డే ఎగ్జామ్స్ ఆ యూనివర్సిటీ జెస్తరు నాకు ఫోన్ వస్తా ఉంది యూనివర్సిటీ జేసిరు మేము మా దీపియక
ఉం అక్క టైమ్ అయిపోయింది హలో
టెన్ మినట్స్ అయిపోయిందే
ఆ అయిపోయింది ఆ అయిపోయింది అక్క
కట్ జేయ నేను ఆ మా సరే మా చెల్లికి జేయ్ నేను మాకు ఫోన్ వస్తాంది నాకు
సరే ఆ సరే అక్క